చెప్పండి?
నమస్కారం అండి.
సగమండి. ఏం లేదండి బా ఇప్పుడే చెత్తో చ్చేసాడండి బా
ఉమ్ నేను ఇప్పుడే మా ఫ్రెండ్ తో మాట్లాడుతున్న, మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు.
మొన్నొక ఫైన్ ఎసిర్రండీ.
వంద రూపాలు ఫైన్ వేసారండి.
అహా అదే
దేనికి?
ఐతే అప్రూవ్ అయినయి.
ఉమ్ పర్సనలా?
ఆ అన్నయ
అబ్బో సరే, మీకెళ్లి ఎండ ఎట్టుంది? ఎండ తీవ్రత?
ఏమో అండి పోయింతర్వత తెల్ వంద, రెండు వందలు, మూడు వందలు అనుకున్నా. ఏమో అండి చెప్పలేదండి ఎన్
అంత, అంతుంటే మీరసలు బతుకుతరా?
ఏమో అండి, తేలీదండి.
ఏమో అండి తెలీదండి, బయటికెల్లట్ లేదండి, ఏంటండి? మీరు బాగా మాట్లాడండి?
చెప్పండి?
కాందండి, బువ్వ తిన్నారా మధ్యాహ్నం?
తిన్న అండి.
ఆ ఇవాళ మా బర్త్డే, మా ఫ్రెండ్ది బర్త్డే ఉందండి.
అయితే చూపించండి.
కేక్ కోపియడానికి రెండు వందల యాభై అయితుందండి, ఆర్డర్ పెట్ ట్టా మండి.
తే అండి. మనిషికి రెండు వందల యాబై అండి
కాదండి అందరి కలిపి
ఆ అదే బ
ఆ ఏడు మంది మన్నామండి ఏడు మందిలో రెండు వందల యాభై రెండు వందల యాభై అంటే
ఆ
ఏడు మంది ఉన్నాం మేము మొత్తం అందరికి కలిపి రెండు వందల యాభై
మంచి రెండు వందల యాబై ఆ
వన్ సిక్స్ కి రెండు వందల యాభై కాదురా అందరికి కలిపి అంటే
అ ఆ నందగా ఏంటి ఏడు అంతే ఎంత అవుతుందండి
ఒ మీకు మైండ్ ఉంది అసలు మీరు మోహన్ బాబా రెండు వందల యాభై ఇన్ టు ఏడు కాదండి రెం రెండు వందల యబై డివడెడ్ బై ఏడు
డివైడ్ బై ఏడండి నేనా డివల్ పై అన్నా
మీకు చదువు కూడ రాదు ఏ క్లాస్ అవుతున్నావ్ చూపి రాసలు
అ చెప్పదు రండి
పర్సనలా
అవునండి
ఆ సరే మీరు మీరు ఎప్పుడు వస్తారో మరి అడి కె కేక్ కోసే కాడికి వస్తారా మాతోటి
మరి రామ్ అండి టైం ఏంటండీ అండి
టైమ్ సిక్స్ థర్టీ అప్పుడు సిక్స్ థర్టీ అప్పుడు పోదాం అనుకుంటున్నాము
అలే అండి అలా ఆర్ అంటుండు పోన్న
సెవెన్ కి పోదాం అండి సెవెన్ కా సరే సరే సెవెన్ కి పోదాం ఆ అన్న తినండి మీరు తొందరగా కొంచెం
తన్నదండి తప్ప అండి అది
ఎన్నగ తట్కునేదంటటు శక్తి పెంచుకోవాలి మీరు
చెత్తందన్న
మీక్కడ సిక్తుందా
ఉందండి మొన్న వద్ద్దని తెళ్లి వచ్చానండి
మొన్న యుద్ధం ఏ ఏ కంట్రీ మీద వధానికి వేరండి మీరు
అంటే ఏమైతుందండి ఊరిమయితే
ఏ ఊరు మీద పెడమండి వద్ధానికి
మా ఉరు అండీ
మీ ఊరు మీద ఇద్దను పోయవా
అవున అండీ
అమల్ మ దాడి చేసవా
కదా అండీ అబై ఎమిద అండి
అబ్బాయి మీద దాడి ఎట చేస్తారండి మీరు ఒక అబ్బాయి ఉండి అబ్బాయి మీద దాడి చేసారా చీ ఇది మే తీవ్రంగా కండిస్ తున్నామండి
అవునండి అయితే తీసేయండి
ఆ
సోత్తతే సై అండీ
మరి ఏమంటున్నారు మాకు అర్ధం కావట్లేదు సార్
అయితే మేము ఏంతేముందండి
ఎమ్ చెస్తాం అండీ తనిప్ప పడమనండ
ఈ చెడి ఎండ ఎంతందండి
మా సైడ్ ఏంట నల పేరు రెందుఉంధండి ప్రస్తుతానినికి అయితే
అవునా అండీ మరి పంపిచండి అయ్తే
పంబంటడి కొంచం
మా సైడ్ వంద ఉన్న అంటున్నారు అండీ బాబు
పంచ పంపియాడు ఇరవై ముప్పై పంపండి మాకు కూడా
పంపిస్తానుందండి మళ్ళీ ఫీల్ అవుతుండి
మేమేం ఫీల్గాంలేదు పంపించేయండి
ఉమ్ సరే అండి
ఆ సరే పంపించేస్తారా తొందరగా ఎంత తొందరగా పంపిస్తారు మీరు
నేను చెప్ ఉన్నా అంతే రాదండి రేపు పం పంపిస్తానండి
గ్యాస్ గ్యాస్ త ప్రాబ్లం లేదా మీకు
అలా ఏదాన్న
చానా ప్రాబ్లం అయిపోతుంది సార్ కొంచెం గ్యాస్ పంపండి సార్
ఆ సరే అండి పంపిస్తుందండి తింటూ పంపినండి
మీరా ట్రాన్స్పోర్ట్ ఏండి
బ్యాంకు లో వేస్తే పోతాయండి
మేము డబ్బులు మేము కట్టుకుంటాం లెండి సరేలేండి మీ ఊరిక వస్తా చక్కగా వచ్చి పక్క తిరిగి వంగడ లేదండి మీ ఊరు
కాదండి
మ్
సై టు వచ్చేవండి. తూ పె ఉ ఏ ఒక కజ్జురా మే
ఆడ వంగండి మీరు ఆడ నోట్ చేసి పెట్టుకోండి వస్తం
నంపర్తి లో ఉందని హ బస్సులో వచ్చేయండి
మ్
ఆ
వచ్చిందా ఫోన్ చేయండీ
ఆ మీ కాడ ఫుల్ స్టాక్ స్టాక్ ఉన్నాయా
చాలా ఉందండి
ఆ
ఆ చాలా ఉందండి
అంటే మన రాష్ట్రానికి జరిపెంతుందా
అంత లేదండి
ఆ
ఏం కావాలండి
కె
మీకు ఎంత కావాలండి
మాకొక ఐదు కావాలి
ఎంత అంటే ఐదు గ్లాస్ ద అవుతుందండి
లక్ష రూపాయలు వో సిలిండరు
అవునండి
ఎందుకనండి లక్ష రూపాయలు
ఇంపర్టెంట్ అండి మిక్ కావాలంటే లక్షరూపాయలు అవునండి
హ
ఉ
ఇప్పుడేంటి మీరు లక్ష రూపాయలు ఇస్తే గ్యాస్ సిలిండర్ ఇస్తారా
అవునండి ఓకే ఓ ఫద్ద మండి
రూపాయి రూపాయి కూడ పెట్టుకున్నాం ఈ క్యాసులు కొనుక్కోడానిక.
అవునండి యుద్ధాలు అవుతున్నాయంండి రేపు
ఆ
రేపుూ తగ్గుతాండీ రేటు తొంబై అయిదు రూపాయ తొంభై ఐదు వేల అండి
రేపుటికి తగ్గుతాయా
అవునండి
అయితే మేము రేపే తీసుకుంట తొంబై అయిదు వేలు పెట్టి లక్ష రూపాయలు వద్దు మాకు
రేపు ఉంటాయి ఉండవు చెప్పలేమండి
మీరు మా కోసం స్టాక్ తీసి పెెట్టండి బాబో
తాాలండి డబ్బ తాల పాతారు
ఆ
డబ్బులుతో అవలేదండి మాత్రార అన్నట్టు ఈరోజే అమ్మేతమ
మేము ఆన్లైన్ చేస్తాం మీకు
అలాస్పయతనే ఈ రోజండి తొడైదువేలు వేల రేపుటండి
నాకు రేపుడుకి కావాలి రేపు లక్ష రూపాయలు పెట్టి రేపు
అయితేది రేపటికీ ఫోన్ చెయ్యండి ఈ రోజు ఫోన్ చేయడం మానేయండి
కదా
గేతే రేపూఫోన్ చేయండి ఫోన్ చేయొద్దండి అయితే రేపే ఫోన్ చేయండి
అంటే రేపటికల్ల స్టాక్ అయిపోతాయంట మరి
అయితే మాతోోడ్డు సంపైతలేదండి
డబ్బులు సంపాఎం పకోల్ని అన్యాయం చెత్తవా
బ
ఆ
డబ్బులు రావాలంటే అంతేలేండి
డబ్బులు కావాలంటే అంత అంతేనండి సరే అండి
ఆ
ఇది చానా అన్యాయం కదండి
అన్న ఏముంది అండి దేశ దేశ
దేశాల్ దేశాలే కొట్టుకుంటాన్నయ్య
ఆ మా అన్న ఎంత చిన్నదండి
హు
అ కదండీ
అది నిజమే లేండి అసి సరే
ఉన్నారండి
పన్ ఎండకి జాగ్రత్త ఉత్తగా ఉండండి మరి
ఏమంటంే వినండి ముందు పోత ఏదిస్తనండి
ఆ పూతరేకులు బాగుంటాయా
అవునండి
ఆ
ఆ పూతరేకులు పప్పాటుకొన్ని తింటే అండ తప్పు మర్చిపోతారండి మనది ఏడ
ఆహా
ఇచ్చేయండి బండిస్తున్న
మీకెల్లి అయ్యో ఫేమస్ ఆ
అవునండి
ఉ ఒక్కసారి మా మా మిరపకాయ మీ పెట్టుకోండి ఒకసారి ఎంత ఫేమస్సో తెలిసిద్ది ఎంత మండిదో
ఎంత మండిన తిందామడి
ఊ
అవును వంద మంది ఎంత ఆ పో ఎరైదు ముందు ఏం చలవండి
అది కూడా నిజమే లే మీ పూతరేకులు పూతరేకులే
ఆ
నువ్వు ఏం
సరే అండి
ఉమ్ సరే అండి
సరేనా ఉందాం